హలో
ఆ
హలో ఏంచేస్తున్నావ్
బావునావార
కొ కాల
అదే అే ఆ అంతా బాగున్నారు ఏం చేస్తున్నావు ఏంటి విశేషాలు ఏమి
చె
ఆ
ఏ
ఏ పయసు ఎనప్పడ్డముల హలో
ఆ వినిపించలేదా కొంచెం నవరు ఉండొచ్చ
ఆహా వినిపించలేదు ఏదని శబ్దాలు వెనక అలా చేస్తున్నావు అదిొక్కటే విన పడతాం
చ
హా
కర్రీ కర్రీ చేయడానికి మసాలా తెచ్చుంద
ఆ
అదితే వంటా
ఆ వంట చేస్తా ఉండ చేస్తున్నా చేస్త పప్పున్నా
ఆ
హ అవును ఈసారి లీవులు కదా పిల్లలని ఎక్కడ తీసుకోపోాల హలో
హలో ఎంత ఎక్కువగా ఉంది కదా ఎక్కడ తీసుకోని పోల ఎండ ఎక్కువగా ఉందిదా నేను ఎక్కడిక తీస్కోంబోల్
ఓకేకే నేనా ఈసారి ఇక్కడికి వాటర్ా స్విమ్మింగ్ క్లియర్లా అంతేనే
ఆ నేను ఎక్కడికి తీూసుకోని పోలేదు ఎండ భయంకరంగా ఉంట ఎందుకలిదనే నిన్నవ నిన్న ఎక్కడ అవు
బ్లూలాయాండ్కి వెళ్ళాము బాగుంది ఆ మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు వా వాళ్ళలాగా వచ్చి సాంగ్స్ పెడతారు
ఆ అదే ఇది
బాగు దాన్నేదో అంటారండి ఆ నా రైనింగ్ డ్యాన్స్ కదండి రైనింగ్ డ్యాన్స్ ఉంది కదా అక్కడ బాలేదు మబ్బుగా ఉన్న డం వల్ల మా బాబు ఏది చేరిడు ద అంటే బయ నుంచి అయితే ఆ సాంగ్స్ కి డాన్స్ వేస్తా స్తాడు లా
అదే బయట కాదు బయట ఏ అదేలే మీషవర్లాగా బట్టి రెయిన్ వస్తా ఉంటే డ్యాన్స్ పెడతారు పాట అదే రెయిన్ డ్యాన్స్ అంటారు దాన్ని ఆ ఆ
ఆ అలలు వచ్చేదాన్ని అది బయట ఉంటుంది సాంగ్స్ పెట్టి సా అందరూ ఆ నల నీలలోనే వేస్తారు డ్యాన్సులు బాగా ఎం చేస్తున్నాము
అవునా ఎంత టికెట్
అవును సెవ్న్ హండ్రెడ్ అండి మా ఊ మాఊళ్ళో
పర్ ఎన్ని పర్ పర్సన్ క
అవును చిల్డ్రన్ మరి చిన్న పిల్లలకైతే వంద రూపాయల టోకను అవునండి హ్మ్ మా వదిన మా చెల్లి నేను మా వారు పిల్లలు
ఆ
మాక్ మొత్తం నలుగురు వెళ్ళినాము భలే ఎంజాయ్ చేసామండి పది పది పదకొండున్నరకైతే పన్నెండ్కెల్లాము మ సాయంత్రం ఐదు వరకు ఉన్నాం
మేము పోవాలి అంటే నేను మేము నిన్న దేనికి వెళ్నాము పార్క్కి వెళ్ళాం ఏ టు జెడ్ పార్క్ ఉంటే ఈడ, అక్కడికి వెళ్ళేసి మళ్ళా న్నీదా
ఊ
అక్కడికి వెళ్ళి ఏమైనా తినబెట్టుకొని వచ్చు వచ్చాము పోవాలి మా వారు బయటకు వెళ్తారు కాబట్టి మా పిల్లల్ని అక్కడికే తీసు కొంబోల్ అనుంటే తీసు క్కం పోతాను
మ్ మొన్నయితే స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళాము
ఆ పోనీలే పిల్లోన్ని బై
ఇక్కడ అదే మ్ పేరు మెన్షన్ చేయ్యకూడదండి అే
ఆహా అదే మీ ఊర్లోనే పక్కన అన్న
అవునండి పక్కనే ఒక రెండు కిలోమీటర్ ఉంటది
ఆ
ఉమ్ వెళ్లేేసి ఉమ్ సేఫ్టీగానే తీసుకెల్లమండి బాగ మా చిన్న పి పిల్లోడు అయితే భలే ఎంజాయ్ చేసినడు వ వాట్రల్లో
ఇంకేమండి బాగా సమ్మర్ కి కూల్ కూల్ గా నీళలోనే బాగా ఎంజాయ్ చేపిస్తున్నారు
అవునండి నె ఇళ్ళల్లో లోలక పో నం ఎడికి ఎంసేపు బిడను ఇంట్లోనే ఉంచి ఉంచి వాళ్ళకి కి బోర్ కొడతంది అందుకని తీసుపోయినండి ఆ అది ఎండ అనేసి లేకపోతే వీధిన అంత లేదండి అంత బడ్జెట్ లేదండి మా దగ్గ అ త్ర బడ్జెట్ లెద్ ఇప్పుడు ప్రస్తుానికి లే లేదు కొంచెం మా వారి షాప్కి వెళ్ళాలి షాప్కి వెళ్లకపోతే ఇబ్బంది అవుతుది అన్వాల్ ఉ అందుకె లీవ్ అవునండి ఇంకా రారు వెళ్ళాలి కథ వెళ్తానే కదండి ఈఎమ్ఐయిలు ఇంటి బాడు షాపు రెంట్ ఇ ఇకా అప్పులు ఉంటా అప్పు పులు ఇవన్నీ కట్టుకోవద్దా
వాళ్ళు పోతేనే మనకి బువ్వ కూడా
అవున అందస్తా ఉ అది
ఇంకా ఇప్పుడు ఎక్కడికి ప్లాన్ లేదా వలేదు
అందుే అందుకే నేను కూడా ఎప్పుడు ప్రిజర్వ్ చేయను ఆయనకి మంత్లీ వన్ టైమ్ ట్వంటీ ఎయిత్ హాలిడే వస్తుంది నెక్స్ట్ మక్కానే హల్డే అనేసి నెక్స్ట్ వచ్చి బ ట్వంటీ ట్వంట ఇ ఇరవైో తారీకి మె కానీ హల్ిడే మాకు మా వారికి
ఆ అంటే పరు
ప్రతి నెల ప్రతి నెల ఉంటుంది ఆ ప్రతిీ నెల ఇరవై ఐదు సరికి ఇప్పుడు మార్కెట్ ఎతే ఇరవై ఐదు లీవు్ అట్లాగా మా వారి మెకానిక్ వాళ్ళకి ఇరవై ఆ ఇరవై దరికి
అట్ట హాలిడేస్ తీసుకొని వెళ్తారు ఆయన
ఆ హాలిడే అ పెడతారంండి యూనియన్ బ్యా మీటింగ్ అటెం అవుతాడు ఆఫ్టర్నూన్ వరకు కలివ్ మీటింగ్కళ్ళసి మళ్ళొచ్చి ఆ మీటింగ్క వెళ్ళసి మధ్యాహ్ నుంచి ఇంకా ఇంటికి వచ్చేస్తాడు ఫుడ్ కూడా వాళ్ళే పెడేస్తారు ఆ ఆ యూనియన్ అంటే దేనికంటే మంచి చెడుకి ఆ
అవునులే అంటే అసోసియేషన్ మీటింగ్ పెడతారా మీటింగ్స్ పెడతారు కదా ఆ
అవును ప్రతి మంత్ వెళ్ళాలి ఎవ్రీ మంత్ వెళ్ళేసి రావాలి
మాక అంతట్టంతా ఏం లేదండి
అందువల్ల ఆ రోజు లీవ్ ఎంతైనా ఓన్గా చేసుకునే బిజినెస్ బెస్ట్ నా తెలిసి
అది ఇష్టే అండి అంటే ఒకరి కింద పని చేయల్
ఓనుగా అట్టనిగా అ డు ఒకరి కింద పని చేస్తనేదని కాదు మనం ఎక్కడికైనా పోవాలన్నా రావాలన్నా లీవులు పెట్టలేము పిల్లలు ఉండే దగ్గర ఎమర్జెన్సీ ఉ అందువల్ల ఏదైనా సరే లీవ్ అంత బ అంటే
బెనిఫిట్ గా ఉంటుంది కదా ఇప్పుడంతా కొత్త కొత్త చూడండి ఫుడ్డులంతా చేసుకోని ఇంట్లోనే ఆర్డర్ పెట్టుకుంటున్నారు
అవును అది క్రౌడ్ కిచెన్
ఆ అది చెయ్యాలండి ఎలా అది చేయడమో
కుంటూ అదేం లేదండి ఫస్ట్ ఎఫ్ ఎఫ్ఎస్ఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఆ అంటే మనం చిన్నదే కాబట్టి ఆ ఆహా టనీ కాదు ఫస్ట్ ప్రజెంట్ చిన్నదే కాబట్టి ఆ అదే సర్టిఫికేట్ అయితే అవసరం లేదు ప్రెజెంట్ కాకపోతే కొంతమంది ర ఉ వాళ్ళుంటారు కంప్లైంట్ చేస్తారు సార్ కదా అట్లా మన అంత కంప్లైంట్ చేసే వాళ్ళ హోప్ లేదన్నప్పుడు నువ్వు అవసరం లేదు ఇంట్లో మెల్లమెల్లగా చేసుకుంటూ వాట్సాప్ ఇన్స్టాల్ పెట్టుకని చేసుకోవచ్చు ఎక్కువ బల్క్ కార్డర్ వచ్చి నువ్వు మేన్ ప ఎక్కువ ఉంటే అప్పుడు ఎ ఎఫ్స్ఎస్ సర్టిఫికేట్ తీసు కోవాలి ఆ రిజిస్టర్య అవ్వాలండి మీరు తప్పనిసరిగా
అయి మనం చేసి పంపయాలా
ఆ చే చేసేస్తే ఎవరు ఇబ్బంది ఉండదు లేదు నాకు అంత పెద్దది అవసరం లేకపో ఒక ఇంటికాడ బ్యాచలర్స్ కు పక్కన ఏజ్ ఏజ్ ఏజ్ అయిన వాళ్ళకి అట్లా చేసిస్తానని ఒప్పుకున్నారండి అంటే వాళ్ళకి వరకి చేసుకొని ఇవ్వచ్చండి దానికేం పెద్ద సర్టిఫికేట్ మెయింటెనెన్స్ంతా అవసరం లే నీట్నెస్ చేసుకుంటూ ఉంటే చాలు
అదే కొంచెం నీట్ గా చేసుకొని ఫుడ్ అనే డెలవరి ఇచ్చుకోవాలి మనం అది ట్రై చేద్దాం అనుకుంటాను అండి
ఆ నిజంగా మీ వారు కూడా ఎక్కడి తిరగనవసా అసలు మీరుగాని ఇంట్లోని అన్ని చేసుకొని ఒక బండి మీం పెట్టుకున్నా కూడా చాలండి ఒక చిన్న కొట్టు లా
అవును బాగుంటుంది అంటే ఇప్పుడు చాలా మంది ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తాండర్
నాక్ తేలి మన ఓన్ గా చేసుకునేదే చాలా తృప్తి ఇస్తది ఆ ఇది
అదే మనం బయట తిరకకుండా ఇంట్లోనే చేసుకోవాలంటే ఇంకా బాగుంటుంది అవును అదే మా పాప స్కూల్కి వెళ్ తే ఏదో ఒకటి ట్రై చేయాలండి
చెయ్యాలి నాకు కూడా అదేనండి ఉమ్ ఇంట్లో బోర్ ఆ మళ్ళా మనం మంచిగా బుృది పిల్లల్ని చూస్ కోలి చదివించాలంటే ఆ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకి వాళ్ళకి ఇబ్బంది పడకుండా చెయ్యాలి అంతే అంటే చదువులకి తిండికి బట్టలకి నేన అనేది ఏంటంటే పిల్లలు ఆ చదువుకి బట్టలు తిండికి ఈ మూడిటికి వాళ్ళకి కంపల్సరీ మనం ఇవ్వాలండి మిగతా వాటికి వాళ్ళకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు
అవును ఫస్ట్ వాళ్ళకి ఎడ్యుకేషన్ కి ఇవ్వాలి ఏదో చెయ్యాలండి
ఉ అదే
మాము కూడా
హమ్
తిన్నారా
ఇంకా ఎదగదా ఏదగ తని ఉన్నామండి ఎదగలేదు ఇంకా
సరే అండి చేస్ తను ఒక నిమిషము
సరే అండి
ఆ